హలో హామ్ ఏం చెత్తాను
ఏం లేదు కాలి నువ్వేం చేస్తున్నావు
నేను బండి మీద కూర్చొని ఆడుకుంటాన బండి మీద కూచొని ఆడుకుంటాన
అవునా టిఫన్ చేసినవ మరి
తిన్నా ఏం తిన్నాను చెప్తే షాక్ అవుతు ఇడ్లీ
ఇడ్లీకే షాక్ అవ్వదా
నేను తిన్నంకధ అసలే మాట్లాకి అడ్డం తా అడ్డం పడతద అని అని నిలువు పెట్టిచ్చు ండు నువ్ దగ్గర
హ్మ్ హు
ఇల్ తింటే అడ్డం పడతదా నీకేమన్నా మెత్తగుంటది తినొచ్చు కదా
అట్ల చెప్పిచ్చిండా
హ్మ్
అట్ల చెప్పిచ్చిండా అంటున్నా
హ్మ్
మీ లితికేంది అట్ల అరుస్తుంది.
కొంచం గారబం
కొంచం గాదు ఎక్కువనే ఉన్నట్టుంది
మరి టూ మచ్ ఉంటది మరి
అమ్మాయి కావట్టి అట్లనే టదిలే
హ్మ్ ఉండాల్లే గానీ మరి టూ మచ్ గున్నా కష్టమే కదా ఈమకు టూ మచ్ గున్నది
అవునా
అన్నదే కావాలి అన్నదే కావాలి అన్నదే కావాలె
హ్మ్
మ్మొ మామూలు టార్చర్ ఉండదు ఏం చేత్తారు మమ్మీ వాళ్ళు.
వాళ్ళేదో డిస్కషన్ చేసుకుంటార్రు
హ్మ్ మధ్యలో మీ నాయనమ్మ వచ్చినట్టు ఉన్నది.
ఆ ఆ గట్టి గట్టిగా అరత్తాంది ఇ
ఆమెకేం బాధ అయితాందో ఇచ్చేది కాదు పీకేది చేసేది కాదు.
అంటే చేపియాలి కదా అన్నట్టు మాట్లాడుతోంది వాళ్లది వాళ్లకి చేప్పితే అయిపోద్ది కదా అన్నట్టు.
ఇగ మీరు చెపీయకపోతే ఆమె ఏం చేపీదు కదా వచ్చి
అది కూడా కరెక్టే గాని
మరి అంత గట్టిగా ఎందుకు అరవాలే
అది అలవాటు ఆమెకి గట్టి గట్టిగా అరవడం
మాట్లాడితే ఇంకోసారి నోట్లో నుండి మాట రాకుండా మాట్లాడాలె
హ్మ్
ఏమనుకుంటాందో ఆమెకే సాగుతాయి అయన్నీ అందరికీ అట్లా కాదా
ఆ సాగుతాయి కాబట్టి అట్లా మాట్లాతది
ఈసారి ఇంటికి వచ్చినంక ఉంటది ఆమెకు గాని వెయిటింగ్ నేను సూర్య కాల్ చేద్దామనుకుంటానా పోతాన రోజు ఏదో ఒక పని అయితాంది రో
గంధం పెళ్ల్నె ఉంటాడట
అదేదో పని చేసుకుంటానా అంటడు.
ఉమ్ వాళ్ల పాత వర్కె చేసుకుంటాడంట
షాప
ఉహు రమ్మనసర్ అదేదో చే వచ్చేగా ఇంతకు ముందు
ఆహ ఏదో ఒకటి వాళ్ళ పేరెంట్స్
వాల పేరెంట్స్ ఉ ఇక్కడే ఉన్నారు. అతను ఒక్కడే ఇక్కడ ఉంటాడంట.
హుహు అయినా మనదానికుండాల్లే వాళ్లనంటే ఏంవత్తది. మాట్లాడితే నాదే మొన్నట్నుంచి శీను మావయ్య చేత్తా మొన్న మొన్నట్నించెనె శీన్ మావే చేత్తాండు. అంతకుముందుకు పని
హ్మ్మ్
ఇక్కడ వీళ్ళ కాడ రోడ్డు పక్కన ఇల్లు
అవున
ఇంటి ముందే వత్తది బస్సు
హూహు మరి మీరే ఏమో కార్లొ పొయిండ్రు.
బస్సు ఎట్లుంటది ఎండ వేడి
అట్లానా
హు హు విట్టు గాని వాల్లంటికి పోవాలే ఇయాల పోతే
అక్కడే ఉన్నాద అట్నా
హ్మ్
తెల్సా హౌస్ మీకు
లేదు వాడు ఒత్తాడు కదా ఆడ ఫంక్షన్ కాడికి
హోహో రిలేటివ్స్ ఏనా వీల్ వాళ్ళు
ఓన్న మొత్తం వాడు ఈడ్నె ఉన్నాడంట వాడు గొడకున్న ఫొటోసు
స్ హు హు నాకు తెల్వదు విళ్ వాళ్ రిలేటివ్స్ అని ఆ అంటే ఇంటి నేమ్ కూడా సేమేనా హలో హలో హలో